హలో
ఆ చెప్పు అక్క
ఎం చేస్తాన్నావ్ రా
ఏం చేయట్లేె అక్క ఖాళీనే నువ్వు
నేనా ఇప్పుడే మా మామిడి చెట్ల కిందికి వచ్చినా రా
ఆహా
ఎప్పుడొచ్చు ఆ కాస్తాన్నాయి రా కోతులు కావాలి ఉంటన్న
అవునా
ఆ స్కూల్ నుంచి ఎప్పుడొచ్చునావు
సెవెన్త్ ఈవినింగ్ వచ్చిన
అవునా ఏమో వచ్చినవా రాలేదా అని కాల్ చేసినా
ఉహు వచ్చినా సెవెంత్ ఈవనింగే వచ్చినా
మా చెల్ల చెప్పింది వచ్చిందని చెప్తే ఏమో చేద్దాం వచ్చిందా రాలేదా అని ఫోన్ చేసిన
సెవెంత్ ఈవినింగ్ ఏ వచ్చిన
మ్మ్ మ్ హు
ఇంకేం చెత్తంలక్క కాలిగా
పీరిలా పండగ పని అయిందా మీది
ఏం పండగ ఉందక్క ఇప్పుడు ఏం ఏముంది అయినా పక్క బట్టలు పిండడమైంది
ఆ మావి పక్క బట్టలు పిండాలి ఇల్లు దూలపాలి మా పక్కన మా అక్కోళ్ళు దేవున్ని పెట్టుకుంటారు మా పక్కన మా అక్క వాళ్ళు దేవున్ని పెట్టుకుంటున్నారు రా
అవునంటగా
ఆ ఇగా వాల్లేగా వాళ్ళయ్ పిండేసింరిగా రింగ మాయి రేపు అన్న ఎల్లుండన్నా అయితది పిండుడు ఇగా దులపడం గిట్లా
పదిహేడు కు గదా పండగ పంతొమ్మిద
వాళ్ళింట్ల రేపు
ఆహా ఇల్లల్లో కి వత్తారాట్టు ఉంది వాళ్ళు
ఆ అక్క వాళ్ళేమో రేపు పెట్టుకుంటాల్లు ఇల్లలకేమో ఆయనే సోమవారం వత్తాండు మళ్ళీ మంగళవారం వాళ్ళు ఎల్లమ్మ ను పెడుతళ్ళు
రెహమాన్న ఒకసారే చెత్తరు పనిల పని
ఆ ఎందుకంటే మళ్ళా పోయిన చుట్టాలు మళ్ళ వస్తారా అని ఆలోచించ్చిన్రు అ ఇగా ఇయలా పందరేస్తాన్రు మామయ్యలు ఇద్దరు కలిసి
దేనికి
ఇగ వచ్చిన చుట్టాలు కూర్చోడానికి ఇంటి ముందు బాగా ఎండగొడుతంది చిక్కుడు తీగా పికేేసారు
మ్మ్ హ్
ఆ ఇగా ఇంటి ముందు ఇయలా పందరి వేస్తారంట మా అక్క చెప్పిపోయింది ఇంతసేపు
ఆహా
మ్మ్ హ్హ్ పందిరి ఎత్తారట
ఎంది అక్క
పందిరెస్తారట కమ్మలు తీసుకురావడానికి పోయిండు చిన్న మామయ్య
మ్మ్ హ్
మ్మ్ చేద్దర్లాన్ని ఆరేషీల్లు కిందబడుతన్నాయ్ తీసి పైన వేసినా ఇప్పుడే
ఎండ కూడా బానే కొడుతుంది
ఆ బాగానే వేడి
మామూలుగా కొట్టట్లే
ఫుల్లు కోతులు వొత్తన్నాయ్ రా మా సైడ్ మీకు
ఇగ కోతుల కావాలే ఉంటనవా ఇగా
ఆ ఇగ కోతుల కావాలే ఉంటాన అన్నం తిని వచ్చి అన్నం తిని కూర్చున్న రా పొద్దనుంచి వత్తనే ఉన్నాయి
మ్మ్ హ్
కొంచెం ఎండ కొడితే రావట్లే
మధ్యాహ్నం ఒకటి రెండింటికి బాగా కొడుతంది
ఆ ఇప్పుడు ఎండ కొడుతంది కాబట్టి రాట్లే
ఇగ సాయంత్రం మార్నింగ్ వస్తాయండి మస్తు ఈవినింగ్ అండ్ మార్నింగ్
ఆ పొద్దుగాల అసలు లేవకముందు ఆరు గంటలకే వత్తన్నాయ్
ఊ
స్టడీ అయిపోయిందా రా
ఆ ఆ ఏమన్నా జాబ్ కు అప్లై చేయ చేయద పోయినావు అక్క మరి ఏదన్నా చూడకపోయినావు
జాబ్స్ ఏమి ఉన్నాయి రా నేను మా మన దగ్గర తిరిగి తిరిగి తిరిగి నా చప్పులే అరిగిపోయినాయి
ఉమ్ అప్పుడు పోయినవుగా హైదరాబాదులో ఎవరు లేరా ఫ్రెండ్స్ అంటే మీ సిస్టర్స్ ఇంకా
నేను చేసిన జాబ్కే మళ్ళీ రమ్మంటారు కానీ అది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కే పోవాలి హాస్టల్ లో ఫు డువేటర్ కదా బ్రేక్ ఫాస్ట్ కి ఇత్తరా ఆ ఆ
ఫైవ్ ఫోర్టీ ఫై ఆ
ఆ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కి లాగిన్ అవ్వాలి నేను ఆఫీస్
ఊ
ఇప్పుడు అంటే నేను ఫైకే లేచి లేవాలి లేచి రెడీ రెడీ అంటే ఫ్రెష్ అయ్యి యూనిఫామ్ వేసుకోవాలి నాకు బాక్స్ బాక్స్ ఉండాలి
మెట్రోలోనేనా
ఆ లంచ్ బాక్స్ ఉండాలి తీసుకున్న అప్పుడంటే నేను మా అక్క వాళ్ల ఇంటి కాడ ఉన్నా కాబట్టి ఏం కాలేదు ఇబ్బంది కాలే అంటే ఆమె ఫోర్ కే కే లేసేది అన్నమాట నాతో పాటు ఆమె లేసేది ఇది ఆమె డ్యూటీ ఆమె డ్యూటీ పోయేది నేను డ్యూటీకి పోయేదాన్ని మా బావ డ్యూటీకి పోయేటోడు
ఆ
అట్లా ఇబ్బంది కాల నేను ఇడికి వచ్చిన టూ డేస్ కి ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చింది ఇంగ మనం వాళ్ళ ఇంటికి పో ఎట్లుంటాం ఇయ
వేరీ హాస్టల్లో ఉండకపోయినవక్కా మరీ
ఇ అంత ఎర్లీ మార్నింగ్ ఎవ్వరు చెయ్యరాట్ర హాస్టల్లో ఫుడ్
ఫుడ్ అంటే మనం బయట తీసుకోవాలి జస్ట్ ఉండడం కోసమే ఉండాలి
ఆ వాళ్ళు మళ్ళీ నాకు ఏమండరు మా ఈ మళ్ళీ మధ్యాహ్నం షిఫ్ట్ టూకి అయిపోతది రిపోర్ట్ చేసి ఎమౌంట్ కరెక్ట్ గా సబ్మిట్ చేయాలి తక్కువ అమౌంట్ అయింది అనుకో ఇప్పుడు ఒక హండ్రెడ్ తగ్గినయి అనుకో నా జోబుల నుంచే పెట్ టాలీ
ఏం చేయాలక్క అసలు
టికెట్స్ ఇవ్వడమే రా టికెట్ కౌంటర్ల సిస్టమ్ దగ్గర సిస్టమ్ లో కూర్చొని టికెట్స్ ఇవ్వాలి
మంచి పనేగా
మంచి పనే గాని మార్నింగ్ ఫైవ్ అది కూడా మనం కవర్ చేసుకోవచ్చు ఒక వన్ మంత్ అయితే అలవాటు అయిద్ధి అని మన కాడ ఉండడానికి కొంచెం ఫెసిలిటీ ఉండాలి ఇంకోటి ఏంటంటే అమౌంట్ దగ్గర జాగ్రత్తగా ఉన్ ఉండాలి
ఎక్కడాది ఏరియా
ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో పడుతది అనమాట అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఏ ఏరియా నుంచి ట్రైనింగ్ కు పోతానమో ఆ ఏరియాకు ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరలో ఎత్తరు
ఆహా మనం ఉండేదాన్ని బట్టి
ఊమ్ ఒక బెనిఫిట్ ఏంటంటే గర్ల్స్కి నైటు షిఫ్ట్ లు ఉండవన్నమాట
బెటర్ అది ఇంక
ఊమ్ టూ టూకైపోద్ది త్రీ వరకు రిపోర్ట్ జేయడం ఉంటది గని ఎమౌంట్ దగ్గర జాగ్రత్తగా ఉండాల్ రా మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు కార్డ్స్ రీచార్జ్ జేసేటప్పుడు ఇట్లా పాస్ చేసేటప్పుడు రీఛార్జ్ లు జేసేటప్పుడు
కొంతమంది ఇయ్వకుండా ఇచ్చిన అంటారు మళ్ళీ ఇబ్బంది
ఒగ సిక్స్టీన్ రుపీస్ అనుకో టికెట్ వాడు ఫిఫ్టీనే ఇస్తాడు నా దగ్గర ఇంకో రూపాయి లేదంటడు ఒకవెళ వాడు ట్వంటీ ఇచ్చి మన ద మన దగ్గర చేంజ్ లేవు అనుకో మనం మనం దీసుకుంటే వాళ్ళు ఊకోరు గదా ప్యాసింజర్స్ ఆ ఆ ఏం ఒక ఏల ఏ పోనీ లే వన్ రూపీయే గద అని మనం అనుకున్నాం అనుకో ఆ మనం షిఫ్ట్ అయిపోయెలో ఒగ వంద రెండు వందలు మనకే బొక్క బడతది
అంటే ఇగ అట్ల వందల మంది రూపాయ్ రూపాయ్ అనుకుంటా దీస్
ఆ తి అట్లా అట్లా అనుకున్నాం అనుకో ఇబ్బంది అయిద్ది మనం కరెక్ట్ ఎమౌంట్ తీసుకొ వాళ్ళ కరెక్ట్ గిచ్చినాం అనుకో మనం లాగౌట్ అయినప్పుడు సిస్టమ్ లా రిసిప్ట్ వస్తదనమాట వస్తే ఆళ్ళ ఎంత ఎమౌంట్ ఉందో మన దగ్గర గుడా అంతే ఎమౌంట్ ఉండాలి
ఇప్పుడు ఆళ్ళ గక్ ఒకవేళ మన దగ్గర ఎక్కువ ఉండల్ల తక్కువ జూపిస్తే
ఏం గాదు ఏమనడు సార్ ఒకేళ అడుగుతాడు అడుగుతే అయ్యి మ్ ఎమండ్రం ఆ ఏముంది సార్ చేంజ్ లేవు గాబట్టి ఇచ్చినాము అని జెప్ పొచ్చు
మా
ఆ చేంజ్ లేవా కానీ మన దగ్గర తక్కువ ఉన్నాయనుకో సార్ దగ్గర దాకా బోరు మనం రిపోర్ట్ జె సెటప్పుడు చెగ్ జేసుకొని మనమే గలుపుకొని ఇయ్యాలె
వామ్మో
ఆ అది ప్రాసెస్ పెద్దది ఇబ్బుడు ఒక టెన్ రూపీస్ తగ్గినా గాని మనమే ఇయ్యాలె ఎక్కువొత్తే ఏం గాదు తక్
సరే ఓ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అంటే ఏం గాదు గాదు గని అక్క మరి హండ్రెళ్లలో వచ్చింది అనుకో వచ్చిన యన్నీ పోయినట్టే ఇగ
వత్తది అన్నయ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అంట వచ్చిందంట హండ్రెడ్స్ లల్లో గుడా వస్తది
మరి శాలరీ ఎంత అక్క
ఆ ఫోర్టీన్
ఓ ఫోర్టీను
ఫోర్టీన్ పె అంటే పిఎఫ్ మే పిఎఫ్ మెడికల్ కట్ అయి అయినంక ఫోర్టీన్ వస్తాయ్ లేగని మళ్ళ లొక లాస్ ఏంటిదంటే అది ఏమంట్రు ఇప్పుడు సీనియర్ అనుకో నేను సీనియర్ నువ్వు జూనియర్ అనుకో నాకు సీనియర్ కి శాల్ రీ బెరగదు నువ్వ్ ఎన్ని ఇయర్స్ నిల్చున్నా నీకు నాకు సేమ్ శాలరీ అలున్నోళ్ళకి నాకు నీకు
అదేందక్క మరి
పెరుగుత అందరికి ఒక్కసారి పెరుగతది లేకపోతే ఏదో ప్రమోషన్ వొత్తది అంటారు గానీ ఆ ఎస్టీకి ఆ ట్వంటీ థౌసండే వస్తయట ట్వంటీ యొ ట్వంటీ ఫైవో వత్తయ్ గం
దానికంటే వేరే దగ్గర జేసుకున్న బాగుండ
నేనేమనుకున్నా అంటే ఒక టూ ఇది కొంచెం రిస్క్ అనిపించినా గాని చేసుకుంటా ఒక ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అది జేసుకుంట మా బావ వాళ్ళ డిపార్ట్మెంట్ కి పోదాం అనుకున్నా అంటే వాళ్ళ దాంట్లో ఎక్ ఎగ్జామ్స్ పడతాయి. అది రాసి అల్లకు పోయినాం అనుకో అది ఫ్రీ ఉంటాది. అది ఆ పోయినా వేరేదైనా చూసుకోవచ్చు ఇది చేసుకుంటా అనుకున్నా
ఆ
ఇగ కాని ఇగ ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇగ మా నాన్న ఇక్కడ మా నాన్నకి హెల్త్ ఇష్యూ వచ్చింది. కి ఇగ మా అమ్మ మళ్ళా పబవ్వ ని అడిగిన అడిగితే పంపను ఏం వద్దని అన్నది మా డాడికి అప్పుడు సీరియస్ గ ఉండేనంట నేను అప్పుడు హాస్టల్ ఉన్నప్పుడు అమ్ అక్కడ ఉన్నప్పుడు మా బావా వల్ల ఇంటి దగ్గర ఉన్నప్పుడు
అవునులే అక్క ఒక్కరన్న ఉండాలి ఇంటి దగ్గర ఇగ మళ్ళీ
ఇగ మా నాన్న ఊకే నన్నే కల్వరించుడట అది దిన్నదో లేదో దో అది ఇది అని అందుకే మా అమ్మ నిన్ను చూడకుండ మీ నాన్న ఉండట్లేడే ఏం వద్దు తోలను అని అన్నది సరలే అని ఇగ వాళ్ళేం వాళ్ళ ఇష్టం అని నేను గూడా పోన్ అనుకున్నా గ్రూప్స్ రాసుకోవడం అది అది ఇది చేసుకుంటా అని జాబ్స్ పడితే రాసుకో నిన్ను ఎవరన్నా జాబ్ చేయంటారా అని అన్నరిగ ఈడేమైనా దొరికితే చూద్దామని చూస్తున్నా
మ పన్
ఆ ఇక్కడేం దొరకలేదు. మొన్న పోయచ్చిన ఒక దగ్గరకి కాని వాళ్ళన్నీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ సైన్ అంటే తీసుకోవచ్చు కాని పే స్లిప్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ జిరాక్స్లు ఎవరైనా నమ్మి ఇస్తారా మనకి ఆ ఒక దగ్గర జాబ్ ఉందన్నారు టూ వీలర్ మార్కెటింగ్
ఆ మబ్
ఆ మౌ మన దగ్గరనే చేస్తా అని చెప్పిన కాకపోతే ప్రాసెస్ ఏంటిదంటే గవర్నమెంట్ ఎంప్లాయి సైన్ కావాలంట మళ్ళ లే అది ఓన్లీ డాక్టర్స్ టీచర్స్ దే కావాలంట మళ్ళ వాళ్ళ సైను పే స్లిప్స్ ఆధార్ కార్డు జిరాక్సు పాన్ కార్డ్ జిరాక్సు అంటే ఎవరైనా మనల్ని నమ్మి ఇత్తర వాళ్ళ మీద ఏమైనా ఫ్రాడ్ జరుగుతుంది అనుకోరా
ఆ
మళ్ళీ వాళ్ళ శాలరీ ఏద్దానికి ఒక అకౌంట్ తీసుకుంటే సరిపోతది కానీ అక్షల్ గా ఇంకో అకౌంట్ కూడా కావాలని అడుగుతార్రు
మాట్లాడేదుకు లేనిపోని లొళ్ళి
ఆప్షనల్ ఏకౌంట్ అంటే మన పేరెంట్స్ తీసుకోవాలంట నాకు తెలిశినోలు చెప్పిరు
ఆ
అయితే నాదే కావాలంట సరే ఏకౌంట్ అంటే తీపిచ్చి ఇస్తా గాని ఇవన్నీ చేయాల అంటే నాతోని కాదని ఇగ నేను జెయ్యను అని చెప్పిన
మన దగ్గర కూడా ఏం లేవు అంత
హమ్ యమున్నా ఓ టి ఆర్ జెప్ ఇచ్చినావా నువ్వు డిగ్రీ సర్టిఫికేట్ వచ్చిందా నీకు
రాలేదు
రాలేదా వస్తే మొన్న ఓ టీ ఆర్ చేపిచ్చిన నేను వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయించిన
దేనికి అక్క
అది గ్రూప్స్ గిట్లా పడితే రాసుకోవడానికిరా
ఆహ
ఊ డిగ్రీ అయిపోయినోల్లు ఓటీఆర్ చేయించాలంటా అయితే నాకు తెల్వదు మా ఫ్రెండ్స్ చెప్పిరు చెప్తే ఇంగ చేపిచ్చిన దానికి కూడా ఒక టెన్ డేస్ తిరిగినలే సందీపన్న కాడికి వచ్చినా సైన్ చేయించుకున్నా ఇంకొక ఆయన కార్డు సైన్ చేయించుకున్నా
ఓహో
అంటే సర్టిఫికేట్స్ కావాలంట
ఆ
ఉ వాళ్ళ ఐడి ప్రూఫ్ పెట్టి ఇగ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే అయింది
ఉ
ఉ సరే లేరా మరి
సరేక్క